దేవ్.
ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిదో చెప్పగలుగుతారా మీకు తెలిస్. సిన్ని.
భూపజెంట్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఉండేది జావా అండ్ జావా జావా స్విప్ట్.
అంటే మీరు జావా. జావ స్క్రిప్ట్ అంటె మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే మీరేమన్నా స్పెసిఫిక్గా అ వర్క్ చే. సరే లేకపోతే ప్చ్ అంటే ఎవరన్నా సజెషన్స్ వాళ్ళు అలా చెప్తున్నారా.
నేను ఎవరి సజెషన్ వళ్ళనో చెప్పున్నా. ఎప్పుడు అయిదే ఉంటది జావ అని.
అంటే నేను విన్న దాని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ మార్కెట్ ప్రకారం. చూసుకుంటే పైతాన్ అని. ఎక్కువ వస్తుంది అది రూమర్స్ అంటరా. అంటే మీరు మీ ఉద్దేశం. ఇప్పుడు పైతాన్ కి ఎక్కువ ట్రెండ్ లేదంటారా.
ఆహ్ పైతానుది అంత ట్రెండ్ లేదని నేను అనుకుంటున్నా.
అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మన ఇద్దరి మధ్య జరుగద కాలు కట్టయే లోపు. నేను చెప్తే మీరు ఇప్పుడు డిసిషన్ మార్చుకోగలిగే అవకాశాలు ఉంటయ్.
ఆవును.
అంటే ఇప్పుడు మీరు. ఇప్పుడు ఏఐ అలా ఎక్కువనే వాడుతారా చాట్జీపిటి.
అవును వాడుతాం.
అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా చట్జీపిటీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల వర్క్. అవుతుందని.
చాట్జీపీటా. పైతాన్ యే అబ్దుల్లమ్మ.
చాట్జిపిటి వర్క్ అయ్యేది పైతాన్ లాంగ్వేజ్ మీదే కదండి.
అవును.
దాంతో పాటు చానా ణా. అంటే చానా ఏఐస్ రోబోట్స్ ఏదైనా ఎక్కువ పైతాన్ లాంగ్వేజ్ మీదే రన్ అయితుంటాయి. తెలుస్తాది నీకు.
ఆహ్ బ్రో ఆహ్. హతోర్ నిజమే పైతానా డిమాండ్ బాగా.
అంటే పైతాన్ డిమాండింగ్ కోర్సుగా రావడానికి కారణం ఏదో ఒకటి. పై ఇప్పుడు ఎక్కువ మిషన్ లర్నింగ్ తీసుకో కోసం మార్కెట్ ఎక్కువ వచ్చ వస్తుంది తెలుస అది మీకు
అవును మెషన్ అవి తో అన్ని అన్ని జాబ్స్. ఇప్పుడు అన్ని కంపనీస్ పైథాన్ అని మీదనే అలా.
అంటే నువ్వు ఏ ఎమ్ ఎన్ సీ కంపెనీ తీసుకున్నా ఏది తీసుకున్నా కన్ఫామ్ గా. కంపెనీకి రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి.
ఉమ్
అంటే ఒకటి బ్యాకెండ్లో వర్క్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు వాళ్ళు ఇంకా మామూలుగా ఫ్రంటెండ్ మాములుగా యూజర్ అప్లికేషన్స్ వాటికి ఒక ప్రోగ్రా మింగ్ లాంగ్వేజ్ వాడతారు
ఉమ్
ఆ ఇప్పుడు మీకు తెలిసిన ఏమైనా మీకు మీరు జావా అన్నారు కదా జావా అయిపోయి ఏ కంపెనీలలో
ఇప్పుడు జావా జావా ఎంచితను ఇప్పుడు జావా అనేది చాలా చాలా ఇప్పుడు ఏమైనా ప్రోగ్రాం లూ ఎం బాలో అవుతుంది రాటన్ జావా అండ్ డేటా చెన్ అన్ని దాన్నిటిలో ఉంటది జావా తెలిస్ వాళ్ళ చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి జావా ఆన్ చెప్పలేను
అంటే ఇప్పుడు జావా మీరు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే జావా చానా బాక్యర్డ్ లో యూజ్ చేస్తారంటున్నారు మరి కొన్ని మొబైల్ అప్లికేషన్స్ లో కూడా జావా బిజీరోలే పార్టిసిపేట్ చే సింది తెలుసా మీకు అది
అవును
అంటే మనం జావా పైథానే కదా మొబైల్ అప్లికేషన్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేది స్పేస్ కూడా ఉంటది అది తెలుసా
అవును సిప్లస్ ప్లస్ జావా తాకి సిమిలరిటీస్ చాలా ఉంటాయి
సిమ్లర్ గా ఉంటది కాకపోతే ఎక్కువ నాక్ తెలిసి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికైతే పైథోన్ చూస్ చేస్తాను
ఆ అవున్
అంటే ఎవరికి నచ్చిన లాంగ్వేజ్ వాళ్ళకంటే ఎవరి కన్వీనియంట్ ఎవరి కన్వీనియన్స్ ఎలా ఉంటదో ఎవరికి తెలీదు కదా
అవును బ్రో పైథాను ఇప్పుడు పైథోన్ అయి అయ్ అయి
ఆ అవును ఎప్పుడైనా పైథాన్ డిమాండింగ్
అవును
రమైనింగ్ కోర్స్ ఎప్పుటికైనా పైథోన్ ఎందుకంటే ఆటోమేటిక్ చేయడానికి మనం ఎక్కువ పైథోన్ నే వాడతాము అ మీరెప్పుడైనా చూసారా
ఏంటి
అంటే ఇప్పుడు మిషిన్ లర్నింగ్ అయన్ని దేని మీద వర్క్ అయితున్నాయండి.
నేను అంత అప్పుడు చేయలేదు నాదోటు డౌట్ ఉంది మీద అడగొచ్చా
ఆ చెప్ప బ్రో
ఉప్పు మీరు పైథోన్ అంటారు గదా పైథోన్ లో చూతో వాడ్తరా
అంటే ఆ గూగుల్ కౌట్ కాదు గూగుల్ కోల్యాబ్ వాడ్తాం
అదే గూగుల్ కొలాపు అది జావా ఇనొ కొలబ్రో జావాగిందా ఉండదండి మీర్ జెప్పిన సా
ఆ అంటే అది కొన్ని కొన్ని వెబ్సైట్ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వే మాత్రమే డిజైన్ జేసుంటాయి మీరన్నట్టు గూగుల్ ఉల్ కొలాబ్ ఒకటి ఆ మళ్ళీ జిప్ పైటర్ నోట్బుక్ అన్ తెల్సా మీకు
ఆ
జూపేటర్ నోట్బుక్ గూడా ఇలానే
ఆ
ఎందుకంటే ఇవి అంటే ఉంటాయి కదా కొన్ని స్పెసిఫిక్ కంపెనీ వాళ్ళు డిజైన్ జేస్తారు మోడల్స్
ఉమ్
అది ఉత్తి వాల్వర్కే ఆ చెప్పం
ఇప్పుడు మీరు జావాతి ప్రెస్స్మిత్ ఏమైనా వాల్ ఉన్నారా
ఆహా అంటే నేను ఫోకస్ జేశింది మాత్రం మొత్తం పైసల మీదే కాబట్టి నాకు ఓ జావా మీద అంత గ్రిప్ లేదు
పోతే
అందుకోసం నేను జావ గురించి ఎక్కువ నాకు అవగాహన లేదు. మీర్ జెప్పండి మీకేమన్నా ఆ జావా గురించి అంతా
కాగినై పిన్నాయి దోసెనా మీ కోషన్ జెప్పాను ఆ రైట్ చేశారు
అంటే నువ్వు ఎప్పుడైనా ఆ గూగుల్ కోలాబ్ లో కోటర్ వచ్చేటప్పుడు అది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటది తెల్సా అంటే ఇప్పుడు నువు ఒక ఓటు రాసాక దానికి అర్థమైతే ఆ నెక్స్ట్ ఓటీపీ కన్ఫామ్ చేస్త్ నిదే రాస్తడు అనాల ఆ అప్ అది యూజర్ కి ఎక్కువ ఆ యూజైతది గదా అంటే ఆ ఇది కొంచెం నాక్ దగ్గట్టుంది అంటే యూజరు ఎప్పుడైనా మచ్చిపోయిన డాట్ ట్ స్టాప్ పడతఅది నెక్స్టెప్ ట్లో ఏమేం వొస్తయి అని చూపిచ్చింది అది
చాలా మంది ఒకటి తీసుకొస్తరదా
చానా మంది పిలర్ స్రా అంటే ఈ లెర్నర్స్ కోసం మట్కు ఒక నోట్బుక్ డిస్కర్ చేయలేదు లెర్నర్ మట్కు చ బట నోడ్బ ఉండ్డిద్ది
ఉమ్
అంటే ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఎక్కువ జూపిటర్ నోట్బుక్కేవడ్తతారు ఎందుకంటే అది ఆఫ్లైన్ కూడా సపోర్ట్ జేఫిఫ్టీ
అ
మీరు ఎప్పుడైనా వాడారా జుపిటర్ నోట్ బుక్
నేను వన్
తేను ఆ చెప్ప
ఉప్పుడు జూపిటర్ జూపిటర్ జుపిటర్ నోట్ బుక్ డెవోలోప్ చేసి అని వారడీ అదే ప దూదు దూదుర్ తొలబ్ తొలబా తొలబా అండి తొలబ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంజాయ్ చేయసాం మనం ఎప్పుడేనా తోమి తీసి వాడచ్చు
అంటే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మీరు అనడం దాన్ని చూసుకుంటే ఇప్పుడు గూగుల్ డైరెక్ట్ ఓపెన్ చేసి వాడతా అంటున్నావు కదా క్రోమ్ నుంచి అంతేనా మీర్ అనేది ఇప్పుడు డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేసి నేను గూగుల్ కోల్ యాప్ వాడుతా అంటున్నావా మీరు
అవును
ఆ దానికి కారణం ఏందంటే ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళే గూగుల్ కోల్బ్
ఉ
అందుకోసం వాళ్ళు సెపరేటింగ లేకుండా డైరెక్ట్ దాంట్లోనే ఆటోమేటిక్ చేసారు దాన్ని దానికోసం నువ్వు డైరెక్ట్ చేయగలుగుతున్నావ్
ఉం
ఇప్పుడు జూపీటర్ నోట్బుక్ అంటే అది కూడా సపరేట్ క్లౌడ్ అప్లికేషన్
ఆ ఒక్కో పైతాన్ ఉ పైతాన్ వాద వచ్చింది కాబట్టి జావాలో వత్తే మంచిద అని మీరనుకుంటున్నారా
ఆ అనుకుంటుంటాం కదా ఇప్పుడు జావాలో కూడా అలా ఉంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మేనం చేయాలి లేరా మీరెందుకు కొత్త దలా క్రియేట్ చేయాలని అనుకోలేదు నువ్వు
ఏంటండి
అంటే ఇలాంటి అప్లికేషన్ నువ్వెందుకో జావా కోసం క్రియేట్ చేయాల అనుకోలేదు ఇప్పుడు నువ్వు
నేను ఇప్పుడు జావా అనేది హైలెవల్ పోతామేనా
ఆ అవును హై లెవెల్ కాదు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్
అవును ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఐలెవల్ దాన్నే ఏమైనా మిత్తేసేతు వత్తే దన్వల్ల చాలా మంది ఎఫర్ట్ అవుతారుదాంట
అంటే మీరు అనుకోవడం నాకు ఇంకా నువ్వు ఎక్కువ డెప్త్గా నేర్చుకుని అప్పుడు అలాంటి క్రియేట్ చేద్దా మనకుంటున్నారా
ఆ అవును
ఆ హా అలా అనుకుంటే అది మంచిదే ఇంకా మీరు అదొక్కటే ఇప్పుడు రాస్తున్నావా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ